హ్మ్
ఆ చెప్పండి
ఏం చేస్తున్నారండీ
ఆ ఏం చేయలేదండి ఇందాకనే నేను నార్మల్ కంటే హాట్ వాటర్ మెయింటైన్ చేస్తానండి హాట్ వాటర్ తాగడం అల సో ఇందాకనే వాటర్లో వచ్చి బాటిలో వాటర్ లేవ అని చెప్పి వెళ్ళి తీసుకొచ్చుకున్నానండి
అవునా ఎందుకండి హాట్ వాటర్ సమ్మర్ లో
నాకు డాక్టర్ సజెస్ట్ చేశారండి హాట్ వాటర్ ప్రిఫర్ చేయమని చెప్పి
ఎందుకండి అల
ఆ మీకు మొన్ననే చెప్ చెప్పాను అంటే మీర్న మీకు ముందు కాల్లో చెప్పాను కదండి ఇయర్ ప్రాబ్లం ఉంది నాకు అని చెప్పేసి సో ఇయర్ ప్రాబ్లం వల్ల ఆ అక్కడ మా మమ్మీకి తెలిసిన డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు ఇయర్ ప్రాబ్లమ్ అండ్ త్రోట్ పెయిన్ ఇవన్నీ చెక్ చేస్తారన్మాట సో నాక ఎందుకో త్రోట్ పెయిన్ కూడా ఉంది అన్నట్టు అనిపించింది సో అందుకు దాన్ని కూడా చెక్ చేపిచ్చుకో ఏంటే త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది సో హాట్ వాటర్ ప్రిఫర్ చేస్తే అది తగ్గుతుంది అని చెప్పేసి ప్రిఫర్ చేశారన్మాట డాక్టర్స్
హాట్ వాటర్ తాగుతున్నారు
అవునండి ఇప్పుడు హాడ్వాటర్ తాగుతున్నా మీరేం చేస్తున్నారండి
ఏంలేదండి ఇందాకే మా అన్నతో కాల్ మాట్లాడాను
ఓకే మీకు అన్న కూడా ఉన్నారా అండి
ఆ ఉన్నారండి
ఆ మీ వాయిస్ లో వస్తుందండి కొంచం ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడ్ కుంటా మాట్లాడ్తారా ఆ ఇప్పుడ్‌ క్లారిటీ వస్తుందండి
ఉన్నారండి అన్న కూడా ఉన్నారండి
ఓకే ఆ సొంతమా అండీ
లేదండి
మీరు చెప్పారు కదా ఆ మా ఫ్యామిలీలోని నేను మా నాన్న అండ్ మా మమ్మీ మాత్రమే ఉంటారు అని చెప్పి సో అన్నా అని చెప్తుంటే ఓకే అండి ఓకే ఓకే అండి తిన్నారా అండి
ఆ తిన్నామండి మీర్ తిన్నార
ఆ నేను మధ్యామే మధ్యాహ్నమే చెప్పాను కదండి ఇంతకు ముందు కాల్ చేసినప్పుడు మధ్యాహ్నం తిన్నాను అని చెప్పి మీరే తినలేదు అని చెప్పారండి
ఆ తిన్నానండి
అఓకే అండి ఏం చేసారండి మీ పిజీలో
రైస్ దాల్డ్
ఓకే హుమ్
మీపీ జి లొఏం చేసారండి
టొమాటో రైస్ చేసారండి
అవునా మీ ఫ్రెండ్స్ ఇంకా రాలేదండి ఆఫీస్ నుంచి
ఆ లేదండి ఇంకా టైం పడతదండి వాళ్ళు వచ్చేలోగా
ఎంత టైమ్ పడతదండి
మ్యాథ్స్ ఒక ఇంకొక అఫైవ్ కదా త్రీ అవర్స్ టైం పడతదండి
మాప్రైస్ మధ్యలో సం చెస్తారండి ఇప్పుడు ఇందాక ఒకరు వచ్చారు మా అన్నతో కాలు మాట్లాడే ఎప్పుడు ఒకరు వచ్చారు
హ్
మరి ఆఫ్టర్నూన్ తిన్నానికి ఒకసారి వచ్చారు మరి మార్నింగ్ ట్వల్ఒకసారి వొచ్చ సిర్ఫ
హా
అలా వస్తా ఉంటారు
ఉఇంకేంటండి ప్లాన్స్ అబౌట్ ఉగాదిఅండ్ రంజాన్
చూడాలండి ఏదో ఒకటి టెంపుల్ కి ప్లాన్ ఎయ్యాలి
మీరు రంజాన్ ఫెస్టివల్ కూడా చేసుకుంటారా అండి
మాకు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వాళ్ళ ఇంట్లో అలొలేదండి వెళ్తే పట్టుకొని కొడతారు
నేను అంటుంది మీరు రంజాన్ ఫెస్టివల్ కూడా జరుపుకుంటారా అంటే ముస్లిమ్స్ ఫెస్టివల్స్ కూడా మీరు జరుపుకుంటారా అంటే కొంతమంది క్యాస్ట్ ఫీలింగ్ ఉంటది కదండి
అట్లలే అట్లా క్యాస్ ఫిల్లింగ్ ఏం లేదండి ఉ
అవునా బెటరే అండి అలా ఉంటెమీలాగా
నాకు ఎప్పుడు అఫీలింగ్ లేదండి క్యాస్ట్. పీ లింగ్ అందరూ ఇండియన్స్అనుకుంటానండి
క్యాష్ ఫిలింగ్ అనే ఒక ఒకటి ఉంటది కదండి
అంటే ఆ అది ముందే రాలేదు కదండి క్యాస్ట్విలింగ్ మధ్యలో మనుషులు తీసుకొచ్చిందే కదా
ఓకే అంటే మీకు క్యా స్ట్ పీలింగ్ లేదు న అంటారు
లేదండి
ఆ బెస్ట్ అండి మీ పేరెంట్స్ కి మీ పేరెంట్స్ కి కూడా సేమ్ అలానేనా అండి
మా పేరెంట్స్ అంటే వాళ్ళ జనరేషన్ వేరు కదా కొంచెం ఉంటది బట్ మనం ఏదన్నా చెప్పేటప్పుడు కన్విన్స్ చేసి చెప్తే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే మన జనరేషన్ కి వాళ్ళ జనరేషన్ కి గ్యాప్ ఉంది కదా వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్తే వింటారండి
ఓకే మీరు అఔటింగ్కి వెళ్తారా అండి
ఔటింగ్ గాని కాదు ఎపుడో ఒకసారి ఫ్రెండ్స్ఎవరన్నా వస్తే వెళ్తము లేకుంటే పజి లోనే ఉంటాం
అవునా
అవునండి
హ్మ్మ్
మీరు వెళ్తారండి ఔటింగ్
లేదండి
ఏమైంది
ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు మేమున్న ప్లేస్ లో రీసెంట్ గాని ఏదో జాతర మాదిరి జరిగిందండి షాపింగ్స్ అన్ని ఐమన్ అన్ని పెడతారు కదా కోర్ట్స్ షా షాపింగ్ చేసేవన్నీ సో అప్పుడు ఒకసారి వెళ్ళానండి ఇంకా నార్మల్గా అంటే ఎప్పుడైనా సరే ఫుడ్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు వెళ్తానండి
నాకు అలాంటి క్రేవంగ్ ఏం లేవండి ఎప్పుడు ఏళ్లను
అవునా అండి హ్మ్మ్ ఇంకేంటండి
ఏమి లేదండి మీరే చెప్పాలి మార్నిగ్ నుండి ఏం చేసారో
నేను మార్నింగ్ తిన్నాను మరి కాసేపు పడుకున్నాను తర్వాత మా బావతో మాట్లాడాను
ఓ బావుకాడా ఉన్నారా
అవునండి మా అక్క వాళ్ళ హస్బెండ్ అండి మా అక్కతో కూడా మాట్లాడతాను ఐ మీన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాను
అవున అండి
హా అవునండి సో మరి ఫుడ్ టైమ్ అయింది లంచ్ టైమ్ తిన్నాను మరి జాబ్స్ కి అప్లై చేయడం ఇలాంటివన్నీ చేశాను ల్యాప్టాప్ లో అండ్ ఫోన్ లో కూడా వీలైనంత వరకు అప్లై చేస్తూనే ఉన్నాను లింక్ డిన్ ద్వారా
అవున
అం తర్వాత ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాన అండి
నేను అలాగే మధ్యలో ఒకసారి వీడియో చూడడం ఏదన్నా యూట్యూబ్ వీడియో చూడడం మధ్య మధ్యలో మైండ్ రిలీఫ్ కోసం ఏదన్న జాబ్స్ అప్లై చేయడం అలానే చేస్తాను
ఆ అండి అవును
ఏదైనా వర్క్ చేస్తున్నారండి
ఆ లేదండి ఏం వర్క్ చేయట్లేదండి
ఐతే బిజీగా ఉన్నటు ఉంటే
ఆహా అలాంటిది ఏం లేదండి నేను మీతోనే మాట్లాడుతున్నా అండి ఇంకా నేను వేరే ఏం వర్క్ చేయట్లేదు ప్రజెంట్
అవునా
ఓన్లీ నేను మీతోనే మాట్లాడుతున్నా అండి
ఇయర్ పెయిన్ ఉన్నది కాదండి ఇప్పుడు ఓకేనా అండి
ఆ ఇప్పుడు ఓకే అండి ఏం ప్రాబ్లం లేదు టాబ్లెట్స్ ఇచ్చారు అవునండి ఇంకేంటండి
అంతే అండి మా ఫ్రెండ్స్ వస్తే చూడాలి హలో
కొంచెం మీరు రెస్ రెస్పెక్ట్ఫుల్గా కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడతారా అండి ఇప్పుడు క్లారిటీ వస్తుందండి నీ వాయిస్ ఇప్పుడు నీ ఇప్పుడు మీ వాయిస్ క్లారిటీ వస్తు
అలాగే అని అంటే ఏదన్నా కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంటే ఏమైనా అలా వచ్చింటుందీ అంతే అలా ఎమ్ లేదు
ఇప్పుడు క్లారిటీ వస్తుందండి ఆ ఓకే అండి చెప్పండి మీరు షాపింగ్‌కెళ్తారా అండి ఎప్పుడైనా
లేదండి ఇక్కడికి వచ్చిన తర్వాత అంత ఇంట్రెస్ట్ లేదు నేను ఎప్పుడు షాపింగ్ క అయితే వెళ్ళను
ఓ మీరు మీకు షాపింగ్ చేయడం ఇష్టం లేదు కదా
ఇష్టం లేదు అని కాదు నాకు సెలక్షన్స్ తెలీదు అండి
ఓకే
ఎప్పుడు మా పేరెంట్సే తీసుకొస్తారండి ఏవైనా సరే
ఓకే
మీకు అండి మీకు ఇంట్రెస్ట్ ఉందా షాపింగ్కి వెళ్లడం
నేను షాపింగ్ వెళ్ళాను అని అంటే ఖచ్చితంగా అట్లీస్ట్ అమౌంట్ ఉన్నా లేకపోయినా ఒక డ్రెస్ వన్ టాప్ అయితే ప పర్టికులర్గా పక్కాగా తీసుకుంటా అండి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఒకసారి ఒకవేళ నచ్చితే
ఉమ్
షాప్ ప్పింగ్ అంటే ఆ నచ్చే వెళ్తాం కదా ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకు ఇంట్రెస్ట్ లేకుండా మనం వెళ్ళం కదా ఇంట్రెస్ట్ లే షాపింగ్‌కి ఏం వెళ్తాంలే అని ఆ మ మిడిల్ లో సారీ స్టార్టింగ్ లోనే ఆగిపోతాం అదే షాపింగ్ ఇంట్రెస్ట్ ది అనింటే మనం అక్కడిక వెళ్ళి బట్టలు కొనేంత వరకు మనం షాపింగ్ చేస్త స్తనే ఉంటాం సో అవి రెండు కాకుండా నేను మిడిల్లో అండి వెళ్తాను కొంటానా కొన్నానా అని సెకండరీ బట్ వెత నచ్చితే తీసుకుంటా నచ్చలేదంటే వెనక్కి వచ్చేస్తా చేస్తా అలా
నాకు అలా ఏమి లేదండి ఎప్పుడు నేను నేనొక్కటే వెళ్ళింది లేదు బట్ ఎవరైనా ఫ్రెండ్స్‌ వెళ్దాం అంటే వెళ్తా అండి నాకంత ఇంట్రెస్ట్ లేదు బట్టలు కొనాలి షాపింగ్కి వెళ్ళాలి బట్ ఫ్రెండ్స్ ఎవరన్నా వెళ్దాం రండి అంటే వెళ్ళడమే
ఆ మీతో మాట్లాడిన దాన్ని బట్టి నాకు తెలిసి మీరు సి సిపుల్ నేచర్ మనిషి అని నాకు అర్థం అవుతుందండి నేను కరెక్టేనా అండి
అదే అండి
సింపుల్ గా ఉంటారని అనిపిస్తుంది
అవునండి
మ్మ్ మీది మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఫ్రాక్స్ లిస్ట్ లా అండి
అలా ఏం లేదండి అంటే మా గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళు అలా ఉండేవారండి
ఓ ఒకే
జనరేషన్స్ ను మీదు రిపే చేంజ్ అవుతా ఉంటది కదండి
అవునవునండి నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగా అంటే మీరంత సింపుల్ గా ఉన్నారు కదా సో మేబీ మీ పేరెంట్స్ పేరెంట్స్ కానీ అలా మేబీ ఉండొచ్చేమో అనేసి అనిపించింది సో అందుకే అడిగానండి ఏమనుకోకండి
అలా ఏం లేదులేండి మా దాంట్లో ఏముంది
ఆ థ్యాంక్ యూ అండి అర్థం చేసుకున్నందుకు
దాంట్లో ఏముందిలేండి అర్ధంచేసుకునే
ఆ మీలాంటి వాళ్ళు ఉంటే బెస్ట్ అండి అర్థం చేసుకుంటున్నారు
ఏదో అలా అలవాటు అయిపోయింది అండి చిన్నప్పు
కానీ కొంతమంది ఉంటారండి మాట్లాడ్డానికి సిగ్గుపడతారు మాట్లాడాలి అని అంటే ఆలోచిస్తారు ఇలాంటి వాళ్ళంటే నాకు అసలు నచ్చదండి.
అలా అంటే కొంతమంది కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది పడతా ఉంటాారు అంతే అండి అంతకు మించి ఏం లేదు
ఓకే ఓ ఓకే అండి మనము ఆ చెప్పండి
ఏం లేదండి అదే కద చెప్పాను కొన్ని కొన్ని సార్లు అలా ఇబ్బంది పెడతా ఉంటారు వాళ్ళు
ఆ నిజమే అండి ఓకే అండి మనం మళ్ళీ మాట్లాడదాం
ఓకే అండి
ఓకే మరి బాయ్ అండి మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపించింది చాలా మంచిగా అనిపించిందండి
సేమ్ అండి మీతో కూడా మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది ఆ థ్యాంక్ యూ అండి
ఓకే అండి బాయ్ అండి
బాయ్